ఆ నమస్ సారం అండి. బాగున్నారా అండి.
నమస్కారం అండి. బాగున్నాం అండి. మీరు బాగున్నారా అండి.
ఆ బాగున్నామండి. తిన్నారా అండి.
ఆ తిన్నామండి. మీరు తిన్నారా అండి.
ఆ తిన్నామండి. మీ
ఏం చేశారు అండి. ఏం కర్రీ చేశారు.
ఆ చెప్
ఆ కొంచెం కొంచెం. అంటే ఏం కర్రీ చేశారు. స్పెషల్ ఏంటి అనేసి.
స్పెషల్ ఏం లేదండి. పప్పు చేసాము. పెసరపప్పు. మీరేం చేస్తారండి.
టమోటా కర్రీ చేశామండి.
అవునా. నీకు అరిసెలు చేయడం వచ్చా అండి.
అంటే వచ్చు. కొంచెం, కొంచెం అలా అలా అంటే. అంటే ఒకరి హెల్ప్ తీసుకోకుండా చేయలే. ఓ మా అమ్మ కాదండి మా సిస్టర్ చేస్తారు
ఓకే అండి అంటే మీరు సొంతంగా ఎప్పుడైనా ట్రై చేస్తారా అండి పుల్ చేయడం
కొంచెం కొంచెం అట్లా ట్రై చేస్తాము కానీ మధ్యలో కాల్ చేసేసి మా సిస్ చర్ ని అడిగిస్తామండి డే డి అంటే క్వాంటిటీ ఇంతా అంతా అనేసి కొంచెం ఉంటది కాదండి అంటే వాళ్ళకెక్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది నాకు తక్కువ కాబట్టి డౌట్ రాకుండా అడుగుతానండి
ఓకే అండి ఇప్పుడు మేము అర్షలు చేసుకుంటామండి దాని గురించి మాట్లాడుతా అండి ఐత్ తే ఆర్షలు చేయాలంటే ఏన్ చేస్తామండి ఫస్ట్ రాషన్ బియ్యం ఉంటాయి కదండి ఇవి దొడ్డు బియ్యం వాటిని ఎక్కువసేపు నాన బె ఎంత ఎక్కువ సేప్ నానబెడితే అంతా స్మూత్ గా సాఫ్ట్గా వస్తాయండి అరిసెలు
హ్మ్ కానీ చకినాల కంటే ఎక్కువ అంటే ఎక్కువ నానపెట్టుకుంటే చాలా బాగుంటది కానీ మేము ఇగ రెండు వంటలు ఒకటే రోజు చేసుకుంటాం కాబట్టి సేమ్ అంటే
ఎంతలో
నానబెడతాం ఆ మేమేంటంటే పడుకునే ముందు నానబెడతామండి లేకుంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా లేసి నానబెడితే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఎగ్జాక్ట్లీ చకినాల పిండి బియ్యమయినా నానాలి అరిసెలు అయితే వన్ డే నేను నానపెట్టినా బానే ఉంట ఉంటాయండి ఎక్కువ నానబెడితే అంటే ఎక్కువ టైం నానబెడితే అంత బా వస్తుంది అరిషలు
ఎంత ఎక్కువ నానబెడితే ఆంత ఎక్కువ మంచిగ వస్తది
ఆ మెత్తగా వస్తాయండి అయితే ఒక వన్ డే నైట్ పడుకునే ముందు నానాబె ఏం చేస్తామంటే దాని నెక్స్ట్ డే కొంచెం వాటర్ తీసేస్తాం కదండి బెల్లీడాలో దించేస్ సి కొంచెం మొత్తం వాటర్ ఇం పోయిన తర్వా త ఒక బ్యాగ్ లో వేసేసి గిని దగ్గర పట్టించుకొని పిండి తీసుకొచ్చిన తర్వాత దాని ఏంటంటే పిండిని అట్లనే వదిలేద్దండి గాలికి దాని మంచిగా ఇట్లా వత్తాలి. దాని పచ్చిదనం పోకుండా ఉండడం కోసం అనేసి. ఇట్లా దగ్గర ఇట్లా గట్టి ఒత్తితే మంచిగా తడి తడిగా ఉంటది పిండి
అంటే ఇంకా అంటే బయట ఏర్ ఎర్ ప్లేస్ లో కాకు
ఆ ఇప్పుడు ఒక చిన్న పెద్ద బేషన్ లో పెట్టుకుంటాం కదండి లేకుంటే ఒక గంజలో వేస్త కుంటాం ఆ పిండి మొత్తం ఇట్లా వేసి ఇట్లనే ఉంచొద్దు గాలికి దాని ఇట్లా మంచిగా వో తలండి వత్తితేనే దాంట్లో తడి అనేది ఉంటది తడి ఉంటేనే అవి కొం చెం చిక్కగా ఉంటాయండి. లేకుండా పొడి పొడిగా అయిపోయినాయి అనుకో గాలికి ఫ్యాన్ కి మనం పిండి పట్టేసి తీసుకొచ్చి ఫ్యాన్ దగ్గర వదిలేస్తే, అ మొత్తం పిండి అంతా డ్రై అయిపోయి, ఇట్లా మనం బియ్యం పిండి నార్మల్ పట్టిన పిండి లాగా అయిపోతుంది. అది అట్లా కావద్దంటే మంచిగా దాని ఇట్లా.. గంజిలో వేసేసి ఇట్లా గట్టిగా ఒత్తేసి మంచిగా దాని మీద మూత కప్పేయాలండి కప్పేసిన తర్వాత ఇప్పుడు మనం కిలో బియ్యానికి కిలో బియ్యం అంటే బెల్లం తీసుకుంటే స్వీట్ కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుందండి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. మరి స్వీటే కాబట్టి స్వీట్ తక్కువ ఉంటే బాగుంటది కదండీ.
మీరు బెల్లంతో చేస్తారా లేకపోతే షుగర్ తో చేస్తారండి.
మేము బెల్లం తోటే చేస్తామ అండి ఏంటంటే బెల్లం కూడా హెల్త్ కి చాలా మంచిది కదండి షుగర్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అట్లానే స్ బెల్లం తోటే చేస్తామండి బెల్లం కూడా కి ఐరన్ అంటే మన బాడీ కూడా మంచిది కదాండి అయితే అలా బెల్లమే చేస్తామండి మేము అవునా మీరేం చేస్త బెల్లం తోటి చేస్తారా షుగర్ తోటి చేస్తారండి
అంటే ముందు షుగర్ తో చేసేవాళ్ళం అండి కానీ ఇంకా రీసెంట్ టైమ్స్ లో అయితే అంటే నాకు తెలిసినప్పటి నుంచి మేము బెల్లంతోనే చేస్తాము. అంటే నేను చేయ కామందు షుగర్ తో చేసేవాళ్ళండి.
అవునా అప్పుడు ఎవరు చేసేవాళ్ళ అండి
మా అమ్మమ్మ చేసే వాళ్లండి మా అమ్మమ్మకి వోచ్చు. మా మమ్మీకి రావండి
ఎందుకు మరి మీ మమ్మీ నేర్చుకోలేదాండి
మా మా మమ్మీకి చైల్డ్ మ్యారేజ్ అండి, సో ఎక్కువ వంటలు అలా రావండి కొంచెం కొంచెం అంటే పిండి వం లో కొన్ని కొన్ని మాత్రమే వచ్చు
అవునా, అయితే ఇగా మేము ఏం చేస్తాం ఇగా కిలోకి కిలో తీసుకుంటామండి, మాకు అంటే స్వీట్ తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి కేజీకి కేజీ తీసుకుంటం, కేజీ బెల్లంని ఫస్ట్ ఇక ఒక బౌల్ అంటే, మంచిగా ఇప్పుడు మనము కర్రీస్ ఏం వండని బౌల్స్ ఉంటయి కదండి అట్లాంటిది తీసు కోవాలి మంచిది ఆన కం రావడం కోసం అనేసి ఆ బౌల్ తీసుకొని, మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఒకసారి బెల్లం మొత్తం కరిగిందా లేదా చూసుకోవాలండి, చూసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దాన్ని మొత్తం వడగట్టుతమండి, దాంట్లో చె త్త అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఆ మొత్తం మట్టిలాగా వస్తుంది రాళ్ళు వస్తున్నాయి మ ట్టి కొంచెం ఇట్ల పీచు పదార్థాల లాగ వస్తున్నాయి దాన్నంత వేస్టేజ్ తీసేస్తామండి ఫస్ట్ ట్లా అయితే అట్ల చేసే వాళ్ళం కొంచెం తినేటప్పుడు కొంచం టేస్ట్, ప్చ్ మట్టి మట్టి అట్లా వచ్చేది, మెందుకు ఇట్ల వస్తుంది అనేసి దాన్ని వడ కట్టడం ఇగ అలవాటు చేస్తున్నామండి, టూ త్రీ ఇయర్స్ నుంచి వడక ట్టేసి మళ్ళీ అదే బౌల్లో మంచిగా వేసేసి ఆ బెల్లం బెల్లమూ తగినంత, ఇప్పుడు కేజీకి ఒక గ్లాసెడంత వాటర్ కొంచెం ఆయిల్ అంత వేసేసి ఇగ, తిప్పుతా ఉండాలండి, ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతది ఆనకం రావడానికి, కట్టెలు పొయ్యి మీద అయితే ఇంక తొందర వస్తది, కానీ ఇప్పుడు కట్టెలు ఎక్కడ ఉన్నాయండి మొత్తం గ్యాస్ అలవాటు అయిపోయింది
అవునండి అంటే మీరు యూస్ చేయ్యారా అండి కట్టెల పొయ్యి
అంటే మాకు ఇక దగ్గర కట్టేలు లేవండి, ఇగ మేము గ్యాస్లో గ్యాస్ మీదనే అన్ని వంటలు చేసుకుంటమండి. అంటే ముందు చేస్తుంటా ఉండే అండి ఇప్పుడు ఇగ కట్టెలు లేవండి దాని వల్ల ఇగ గ్యాస్ అలవాటు అయిపోయింది గ్యాస్ మీదనే చేస్తాం ఇగ ఒక పది ఇరవై నిమిషాలు అయిన తర్వాత కొంచెం ఇక ఆనకం అనేది, మొత్తం బెల్లం మంచి ఇట్ల ఇట్ల చూ కోవాలండి చేతోటి ఇట్ల ఇట్ల టూ వీస్ అంటే ఒక ఫింగర్ కి ఇట్ల పెట్టేసి ఇట్లా రెండింటిని అత్కపెడితే, ఇట్ల గమ్ము లాగా వస్తుందా, ఇట్ల సాగుతుందా చూసుకోవాలి, అట్ల అచ్చిందా అంటే తర్వాత, ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని ఎం చెయ్యాలి ఆనకం కొంచెం ఒక టూ త్రీ డాబ్స్ దాంట్లో వేస్తే, ఇట్ల వుండలాగ కట్టాలండి, విడిపోవద్దు విడిపోతే ఇంకా తిప్పుతూనే ఉండాలండి ఇంకా ఆనకం రానట్టు మళ్ళీ, ఇంకోసేపు ఇంకో ఐదు నిమిషాలు తిప్పిన తర్వాత వేస్తే వుండలాగ వస్తే అది పర్ఫెక్ట్ ఆనకమన్నట్టండి, ఆనకము వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఇట్ల మంచిగా గ ట్టిగానే రావాలండి వచ్చిందం టే దాంట్లో ఇగా ఆ ఏంటం టే ఏమేమి వేస్తామంటే, ఇప్పుడు ఇలాచి దంచుకున్న ఇలాచి వేస్తామండి మేము, నెక్స్ట్ ఇంకేంటంటే మ్మ్ ఇదేమం
మీరు దాంట్లో వేస్తారా లేకపోతే పిండిలో వేస్తారా అండి
దాంట్లో కూడా వేసుకోవచ్చు అండి, ఏం ఉన్నది అంటే ఆనకం వచ్చిన తర్వాతనే వేసుకోవాలి ఏదైనా ఫస్ట్ వేయ్యొద్దండి
మేము మేము డైరెక్ట్ పిండిలో వేసేస్తామండి
అవునా ఇ ప్పుడు ఆనకం దించేస్తాం కదండి ఆనకం దిం చేసిన తర్వాత నువ్వుల పొడి అంటే కొంచెం మంచిగా వేయించిన నువ్వులు మి పొడి కొ పొడి చేసుకుంటాం కదండి మిక్సితో పట్టేసి ఆ పౌడరు నెక్స్ట్ వచ్చేసరికి కుడక పౌడర్ వేస్తాము నెక్స్ట్ ఇలాచి పౌడర్ వేస్తాము అవన్నీ ఆ దీంట్లో వేసేసి నెక్స్ట్ ఏంటంటే పిండిలో కొంచెం సాల్ట్ కలిపేసి పిండి కూడా ఒకరు తిప్పుతా ఉంటే ఒకరు వేస్తా ఉండొచ్చండి ఇక లేడీస్ అయితే స్టార్టింగ్ తిప్పుకోవచ్చుండి తర్వాత వచ్చేసరికి పిండి అనేది చాలా గట్టిగా వస్తుందండి గట్టిగా వస్తే ఇక రా దండి తిప్పడానికి జీన్స్ ఏ కంపల్సరీ కావాలి కొంచెం స్టమక్ పెయిన్ లాంటివి వస్తాయండి గట్టిగా తిప్పడం వల్ల ఇంకా గట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఆ తిప్పిన కర్ర ఉంటది కదండి ఏదైనా మనం ఇప్పుడు తిప్పడానికి ఏదైనా ఒకటి గట్టిది ఐటమే తీసుకుంటాం కదా దాన్ని ఇట్లా చేస్తే పిండి ఎంత ఇట్లా జారినట్టు వస్త టె అదే పర్ఫెక్ట్ అనుకం వచ్చినట్టు అంటే పిండి కరెక్ట్ క్వాంటిటీలో ఉన్నట్ అండి అది దాంట్లో ఏం చేర్ మీద నుంచి నెయి అయినా ఆయిల్ అయినా పోసేయాలి ఒక గిన్నెడంతా ఎందుకంటే ఆ పిండి ఇప్పుడు మన ఎంత ఇప్పుడు కలిపినప్పుడు ఎంత లూజ్ ఉన్నదో అయిపోయే వరకు కూడా అంతే లూజ్ ఉంటదండి ఇప్పుడు ఎట్లా మనం చేసేటప్పుడు ఆయిల్ పడతాన్ టా అండి ఇప్పుడు పిండి మొత్తం వేసిన తర్వాత దాని మీదకిెళ్ళి ఆయిల్ వేస్తే అంటే ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి పిండి కూడా మంచిగా మెత్తగా ఉంటదండి నెయ్యి కూడా వేస్తాం ఆ చేతికి కూడా పిండి అంట్ అదే పిండి మీదనే ఆయిల్ వేసేస్తాం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తే పిండి గట్టి పడదండి లాస్ట్ వరకు కూడా అట్లనే మెత్తగా ఉంటదండి ఇప్పుడు దాని మీద ఆయిల్ వేయకపోతే గాలి తలిగిన కొద్ది ఇప్పుడు పిండి గాలికి మధ్య పిండికి ఆ నెక్స్ట్ ఇప్పుడు గాలి తాకాలంటే మధ్యలో ఆయిల్ ఉంటే లోపలికి వెళ్ళదు కాబట్టి పిండి ఫస్ట్ మనం మానకం పట్టినప్పుడు ఎంత మె త్తగున్ టదో అయిపోయే వరకు కూడా సేమ్ అంతే మెత్తగుంటదండి ఇక చేసిన తర్వాత ఇక ఆయిల్ ఒకరు తీస్తా ఉండాలి ఒకరు చేస్తా ఉండాలి అరసె లు చేయాలంటే కంపల్సరీ ఇద్దరు చే ఉండాలండి ఉమ్
అంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటది కానీ అవునఅండి కానీ అంటే ఆయిల్ ఎక్కువ ఉంటది కదండి అరిసెలు తీసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒత్తితే ఆయిల్
ఆ మేము ఏం చేస్తామఅంటే ఇప్పుడు చే కొంచెం ఇట్లా లేవల్గా ఉన్న గిన్నెలు ఉంటాయి కదండి గిన్నె మీద గిన్నె పెట్టేసి దాన్ని ఒత్తుతామండి ఆయిల్ అంతా కింద పోతదండి ఇంకా ఏంటంటే అర్షల్ ని వెంటనే డబ్బాలో అంటే షిఫ్ట్ అండి డబ్బాలో ఇప్పుడు మన దగ్గర ఏమంటరు ఆ ఇట్లా హోల్స్ తోటి ఉన్నాయి ఆ ఆ అట్లాంటి వాటిలో వన్డే ఉంచి అయితే ఆయిల్ అంతా కింద వచ్చేస్తది, దాని కింద ప్లేట్ పెట్టేసి అట్లా హోల్స్ ఉన్న దాంట్లో పెట్టేస్తే బాగుం ంటదండి ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోతది, డబ్బాలు షిఫ్ట్ చేస్తే వెంటనే ఇగా, ఒక చిన్న ఒక టూ త్రీ ఇంచెస్ వరకి ఆయిలే ఇట్లా ఊరి ఉంటదండి లాస్ట్ వరకి
అవు అ అ అంటే సేమ్ మా ఇంట్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అలానే అండి, మేము కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే చేస్తాము అండి.
అవును సరే అండి ధన్యవాదాలండి